అల్
ము చెప్పు
అంటే పెట్టుబడి పెట్టింది మటుకు ఆ పెదనాయన కదా టూ ట్వంటీ ఫైవ్ తౌసండ్
అలాన
ఆ
ము
ఇంకా ట్వంటీ ఫైవ్ తౌసంనే కదా వాళ్ళ నాన్న పెట్టింది మిగతా మొత్తం ఈమెనే కదు ఇంకా అంటే అట్ల మ్యారేజెసుకు పోయి చేసి డబ్బులు తీసుకచ్చుకుంది ము
ఎక్కడ తీసుకునింది కడపలోనా
ఆహా ప్రొద్దుటూరు కోచింగ్ తీసుకుంది ము
ముందు బీటెక్ చేసి మళ్ళీ
బీటెక్ చేసి బెంగళూరుకి పోయి కోచింగ్ తీసుకు పోని
మ్
ఊరికే మళ్ళా ఇంటికాడ మూడు నెల్లు ప్రొద్దుటూరుకు పోయింది అది నేర్చుకుని బ్యూటీ పార్లర్ పెట్టుకుంది
ము
ము ఉంది ఇన్స్టాలో ఆమది
అవునా
ము
నువ్వు పాల అయితానవ
నేనేం ఫాలో కాల ఆ ఏదో ఉంటది ప్రియాంక
ము
ఏదో ఉంటది బ్యూ బ్యూటీ ఏదో ఉంది
మల చూస్తలే ఇందాక మీ యత్త కూతురు రిక్ రిక్వెస్ట్ పెట్టినింది అప్పుడే
యా యత్త కూతురు
నీకు ఏ అత్త కూతురుంది
సుష్మితత్తనా
అమ్ మీకు ఏమని చెప్పిన అప్పుడే ఎక్కువ సార్లు యూస్ చేయకూడదని
ఓ
నేను యాక్సెప్ట్ చెయలా
చెప్పింది నేను రిక్వెస్ట్ పెట్టి పెట్టింటే ఆక్సెప్ట్ చేయలా
ము
అని చెప్పింది చూసుకోనిండదలే అని చెప్పిన
ఏమో ఎందుకు అందరని చెయ్యను నేను ఎవరుండరు కొంతమంది తనని కూడా తీద్దాం అనుకు కున్నా ఈ అన్నను కూడా మీ ఊర్లో వుండ్లా ఆ అన్న
ఆ
తనని కూడా తీసేద్దాం అనుకున్నాం మళ్ళీ పెట్టినాడు నాకు అప్పుడు రిక్వెస్ట్. ఏమోలే వున్నిలేనే అప్పుడు ఇంకా తెలుసు కదా బాగా మా స్కూలే కదా అని.
ఉ
యేసినా
ఉ మ్యారేజ్ చేయాలని చూతున్నారు ఇల్లు కట్టించుకున్నారు.
ఉ
అంటే ముందున్న ఇల్లు కాకుండా మళ్ళా కట్టించుకున్నాడా.
ఉ పైనా కట్టించుకున్నాడు
ఉహు
ఆయన ఓన్ డబ్బులతో కట్టించుకున్నాడంటా
ఉ అదేదో పెయింటింగ్ షాపా వాళ్ళకు
ఆ పెయింటింగ్ షాపు
ఉ అప్పుడే పెటిండ్యాలె ముందు ఒక సారి
మీ ఫ్రెండు కూడా చూస్తున్నారు
ఉ
అదేంది గవర్నమెంటు ఏదో గవర్నమెంట్ కాదు అంటే జాబ్స్ ఉండాలంటా
ఆ
అలాంటోళ్లు ఉంటే చూడమని చెప్పినారు చూ ఉమ్ చూస్తానా
పోనిచ్చుకొని
మా ఊర్లో తెలిసింది నీకు వాళ్ళిద్దరే కాదు
నాకా ఊర్లో లోపల ఎవరు తెలిదుని బయట అయితే వీళ్ళు.
ఉ
ఈ పక్క తెలుసు రాయప్ప గరపల్లెలో కొందరు
ఎవరు
వాళ్ళు ఉన్నారులే మళ్ళీ చెప్తాలే
ఉ
ఉ ఉ లక్ష్మీ వాళ్లే
ఉ
ఉ
ఇంకా పడుకోవాలా ఇప్పుడు
పడుకుంటా నైన్కి అలా ఆ చూస్తాంది ఇస్తాను అమ్మకి
ఉహు వద్దులే
ఏ
ఇప్పుడు వద్దులే
సారే
ఉ
ఉహు
హవ్వ సీరియల్ చూస్తాందా
అవ్వ ఆడీకో పోయింది డాడీది ఎం తతా ఆ బాత్రూమ్ లో ఉందంట
మ్ హు
మ్ మ్ అమ
మీరు పోయ్ ఏట్ల మర్చిపోయిన్ పిన్ని వచ్చిందంట కదా మళ్ళీ
పిన్న ఇడికొచ్చింది మళ్ళీ
ఆ నించిీడిక
ఆడీకొచ్చి ఈడుకొచ్చి పది నిమిషాలు కూర్చొని పొఇంది మ్ మళ్ళ నేను రాత్రి ఏడు ముక్కాలకి సుధక్కొచ్చి ఎక్కించుకుపోయింది నన్ను
అవును నువ్వు కడపకుపోయినావంటానే ఈరోోజు దేనికి
సుధా కి బ్లడ్ టెస్ట్ అంటే షుగర్ టెస్ట్ చెపినికి పోయినా
మ్ హు
మ్ ఆడు ఆడిపోతావునే ఆడి ఖచ్చితంగా ఎనిమిదల్లా పోయినాం హాస్పిటల్కి పద్దున హాస్పిటల్ కి అరవై ఏదోటో కోనోచ్చింది
ఆ ఏమో
ఎం విసుకోచింది పదకొంన్నరవరకు కూర్చొని కూర్చొని కూర్చొని ఇంగ కాదులే అని సుదక్కవాళ్ళ పిన్ని ఉంది కదా ఉడా అడికిపోయి కి ఒకటెమోక్కాాల వరకు ఉండి తిని
మ్
మళ్ళా ఇడికొచ్చి హాస్పిటల్ కి మళ్ అప్పడీకి కూడా ఇంకా అయిపోలే ఆ మళ్ళ బావాల్ లేడు ఏ రోజు లేబర్స్ ని అప్పగించనని బావకు
మ్
పోయినాడు తొందరగా ఆ మూడున్నరకి ఆ ఆ టోకన్ వచ్చింది సుదక్కది అక్కది మ్ వచ్చుంటే చూపించుకోని వచ్చినాం ఆయా శుభమస్తు షా పింగ్ మాల్ కాంచి కొత్త బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వచ్చినాం నచ్చుకుంట వచ్చి అడ బస్సేక్కుతే మ మొగల్తూరు బస్ వచ్చింది అది ఎక్కుతే ఫుల్ జనం ఉండారు అసలు ప్లేసే లేదు డోర్ లో నిలబడుకొని వచ్చినాం మళ్ళీ మైదుగురు బద్వేలు బస్ ఎక్కుతే అది అట్లే ఆ బస్సు స్ ఆ
చెద్ద గ ఉం ఈ ఎండకి ఉం
నేను కడప వరకు తెస్తాను ఎట్లో కట్ట ఇడ ఎక్కిస్తాడు నాకు లేదంటే వస్తాడు కడప వరకు మల్లి కడప వరకు ఎవరొ ఒకరు రావాలి మీరు రవి అన్న ఉంటానన్నాడు రవి అన్న కాని నువ్వు గాని
ఉం
ఉం
లగేజ్ వుందా
ఆ
మనది తీసుకొచ్చినావు కదా
తెచ్చిన ఇంకో లగేజ్ బ్యాగ్ ఒకటి ఉంటది ఇంకో బ్యాగ్ ఉంటంది కాలేజ్
ఉం ఓకే వచ్చేటప్పుడు ఫోన్ చెయ్ వస్తా ఉం ఉం కంగా వదల విషయంలో చాలా గొప్పగా ఆలోచించి హ్రడ్సట్ క ఉన్నట్గా క ఏమ్ జాగు సద ఇదొక్కటేనా ఇంగో సారి చేత్తవా
మళ్ళీ చేసి చెప్తానండు
ఉం ఆ రేపు చెయ్యి ఇంకా
అట్లా కాదు లే ఆ సరే వెయిట్
ఉం
మీ ఫ్రెండ్స్ ఏం చేస్తన్నారు అప్పుడు వచ్చింది కదా మీ ఊరికి
యా రేవతినా
దానికి పెళ్లి అయిందా
లేదు లేదు చూస్తున్నారు ఆ పిల్లకి కూడా వాల్ల అక్క కి అయింది వాల అక్క ప్రెగ్నెంట్ నైన్త్ మంత్ అనుకుంటా ఉం ఇంగ ఖాళీనే ఇంటికాడ ఆ పిల్లకి ఎయిట్ పాయింట్ ఫైవ్ వో ఎన్నో ఆహా ఎయిట్ పాయింట్ నైన్ వచ్చినయి ఉం
ఎందుకు అప్పుడే చూస్తారంట పెళ్లి సంభం
ఏమో తెలియదు నాకు కూడా ఉం మీ అఐదు మగ నాకు వద్దులే
న్నారు కదా చెప్పుకోపోయినా
హ్మ్ నీకెట్ట తెలుసు ఖచ్చితంగా రవీణ అయిపోంటాడు ని చే అనుకున్న రవన్నకు మాత్రమే తెలుసు నాటి ఏవరికి తెలిదు ఎందుకంటే మాయమ్మ పోయి పెద్దమ్మ చెప్తది పెద్దమ్ పోయి అ అన్నకి గెప్తది అన్నచ్చి మీకెప్
ఆ
హ్మ్ ఉ హ్మ్
తెలుసు అట్లా అట్లా అందరికి
ఎవరవర్ తెల్సు
అక్కకు అంద ఒక సరలే
అయ వా వా